హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి భోజనం చేసారాండి
ఆ అండి మీరు
ఇప్పుడే అయిపోయిందండి మీరు
ఆ అయిపోయిందండి ఏం చేసుకున్నారండి తినెకి
తినడానికి వచ్చేసి పప్పు అన్నమండి మీరు
ఓ అవునా ఇంకేంటండి విశేషాలు
ఆ
చెప్పాలండి నాకు పప్పు అన్నం అంటే చానా ఇష్టం అండి బాగా తింటామండి అది
మీ సైడ్ అంటే మీ పక్కా ఎ ఏం ఏంటండి
అంటే మీరు ఏ ఎక్కడి నుంచండి ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు ఓ అవునా అండి
అవునండి మీకు ఏది వంటకం అంటే ఇష్టం అండి అంటే బాగా తినే ఏ ఆహారం
మాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం
ఉమ్ మీరు చేయ్యగలరాండి బిర్యానీ?
ఆ ఆంధ్రలో బావుంటుందండి బిర్యానీ కర్ణాటకలో అంత
అట్టకాల అంత పైసేముంద అ ఓ కారం ముండదంటారా దాన్ని తయారు చేసే విధానం ఏమైనా తెలుసా అండి మీకు?
ఏంటి
హలో దానిని తయారు చేసే విధానం ఏమన్నా తెలుసా మీకు? మీకు బిర్యానీ అంటే ఇష్టం కదా
అవునండి
దాన్ని తయారు చేసే విధానం చెప్తారా అండి కొంచెం?
తయారు చేసేది ఏం లేదండి చి మెయిన్గా ఉంది
ఆ
ఆ నాకంతా రాదండి ఈ వంటలు మెయిన్గా మేయిన్గా ఆనియన్స్ ఆ ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తారని తెలుసండి.
అవునా
మాకు ఇ వంటల మీద అంత ఇది లేదండి మీరు బ మీకు
ఆ బానే చేస్తామండి.
ఏ ఏవే వంటలు చేస్తారండి మీరు బాగా?
ఆ మేమ పర్లేదండి ఎక్కువ మాంసాహారం తక్కువ చేస్తాము. మా ఇంటిలో అయితే కానీ ఎక్కువ అయితే శాహాహారాలే ఎక్కువ చేసుకుంటామండి. బట్ కానీ మాకి బాగా చేసే విధానం అంటే రెండు వచ్చండి మాంసము చేస్తాము, ఇవి చేస్తామండి మేము.
ఓ అవునా అండి ఏం తన్నియాల చెప్పాలండి మీరు అంటే ఇంకా ఏమైనా అందరు ఇన్ ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా అండి?
అంతా బావున్నరండి మొన్న జ్ఞా మేము ఒక పార్క్కి వెళ్ళింటిమండి ఇక్కడ మా మాకు దగ్గరలో ఉండే ప్రదేశంలో
ఓకే అండి
హలో ఆ అక్కడ అక్ అక్కడ జరిగిన సంభాషణ ఏమన్నా చెప్పచ్చా అండి మీ దగ్గర?
ఆ చెప్పండి
మేము వెళ్ళిన పార్క్ లో చాలా అందంగా ఉందండి పార్క్ అది. అందులో ముఖ్యంగా పువ్వాలతో చేసిన అలంకరణ వెజిటేబుల్స్తో అలంకరణ కూడా చేస్తారండి
అ
ఇప్పుడు ఒక ఏనుగాక్ కారం గాని ఏ పార్ హలో అన్నా స్పె ప్రత్యేకత అంటే ఇప్పుడు ఒక ఆ జంతువులు గానీ పక్షి ఆకారం గాని పస్ ట్ మనం తయారు చేసుకునేదండి అది దాని పైన మనం పువ్వాలతో గాని వెజిటేబుల్ స్తోగానీ అలంకరణ చేసి ఒక ప్రత్యక్ష అదే ప్రత్యక్షంగా చూడవలసినవని చెప్తారన్నమాట అండి అవి ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం గానీ ఆ వర్షాకాలం గానీ శీతాకాలం చలికాలం ఇట్లుంటాయి గదా అప్పుడైతే పువ్వులు చానా వాడిపోకుండా ఉంటాయిన్నమాట అండి అవి
అ ఓకే అండి
ఆ ఆ మాసంలో వెయిట్ ఎక్కువ పెడతారండి ఇక్కడ మేము ఉండే ప్రదేశంలో అదే ఎక్కువ వా ఆ ప్రత్యేకమండి ఆ పార్క్ మొత్తం ఇలానే ఉంటాదంటి హలో
అదే అండి మీరు బాగా తిరిగి బాగా అంతా వాతావరణాన్ని అం త బాగా చూస్తున్నట్టున్నారు
ఆ చూసుకుంటామండి
ఆ ఆ సెలవుల్లో మీరు ఎక్కడికి వెళ్ళలేదండి
డబ్బులు బాగుంటే హలో
ఆ చెప్పండి
మొన్న మేమెళ్ళిన పార్క్లో అయితే కొంచెం ప్రవేశ టికెట్ ఉంటుంది గదా
ఆ
అది చానా కొంచెం ధర ఎక్కువండి అది అందులోనే జూను అన్ని కలిప్
పర్లేద్లెండి డబ్బుల్దేముంది బాగా వాతావరణన్ని అయితే బాగా ఇది చూస్తారు కదా
చూసామండి కనులకు చానా నిండుగా ఉంటాయండి అట్లా మ్ పువ్వుల్తో అలంక్ కరణ కగాని కూరగాయలతో అలంకరణ గాని చానా బాగుంటాయండి అట్లాంటివి చూసే అదొక చానా ఆనందం అయితుందంటే ప్రత్యేకమైన ఆనందం ఆనందం వస్తుందంటే అవి చూస్తె మనకి
ఓ అవునా అండి
అట్ల ఎప్పుడొస్తుందండి అని
లేదండి మేము కుటుంబంతో బయటికెళ్ళాలను వెళ్ళాలనుకుంటాం కానీ నీ మా వాళ్ళకి సెలువులు ఉండవు అందుకే వెళ్ళడం చానా కష్టం ఆ ఈ సెలవులో మీరు ఎక్కడికి వెళ్లారండి
ఎక్కడా లేదండి ఒక చిన్న ఉ చిన్న చిన్న ప్రదేశాలకు వెళతాండి ప్రతి వేసవి సే సెలవుల్లో వెళ్తామండి మేము అలా
ఓ అలా ప్రతి వేసవి సెలవుకి వెళతారా అంటే మీరు కుటుంబంతో బానే సమయం గడుపుతున్నారు రండి
ఆ ఉండ్రి కోసమనే వెళ్తామండి అక్కడ ముఖ్యంగా మేము
ఓ అయితే మీ కుటుంబంతో మీరు బానే సంతోష తంగా ఉంటారనుకుంట
ఆ సంతోషంగా ఉంటామండి ప్రతి ఒక్కరు ఉంటారు కద అండి తన కుటుంబ సభ్యలుతో
ఆ లేదండి మేము ఇట్లా కర్ణ కర్ణాటకలో ఉంటామండి మేము కొంచెం తిరగడం మేము చానా తక్కువ ఆ
ఇ చానా ఈ చెరువుల్లో అయితే ఇంకా బాగా వెళ్ళచ్చండి
ఆ అదే అండి మేము మా వేసవి సెలవులు పెద్ద ఎక్కడికి ఎళ్ళలేదండి ఇంట్లోనే మా కుటుంబంతోనే సమయం గడుప్ త్తం ఎక్కువ
వేసవి సెలవలప్పుడు కర్ణాటకలో కొన్ని ప్రదేశాలు చల్లగా ఉంటాయి కదా అండి అక్కడ
ఎక్కడండి
వేసవి టైంలో మా ఆంధ్ర సైడ్ వచ్చేసి ఉ చానా ఎక్కువగా ఉంటాదండి ఎండ మాకు మీ కర్ణాటకలో అంత ఏమి ఉండదు కదా అండి
క్కలో కూడా ఉంటాదండి ఏమంటే తక్కువ ఉంటాది
అదే అండి కొంచెం చల్లదనంగా ఉంటుందండి మాకు చానా ఫుల్ ఎక్కువ వేడి ఇదాని పిస్తదండి ఎక్కువ మా పా మా స మేముండే ఏరియాలో
ఓ అవునా అండి ఇంకే ఇంకేంటండి
మీరే ఏమైనా చెప్పాలండి ఇంకా ఏమైన
అందరు బాగున్నారా మీ ఎడ్యుకేషన్ ఏం
అ మా తే మాది డిగ్రీ చేశామండి డిగ్రీ పూర్తి అయిందండి మబుధి అనంతపూర్లోనే చేశామండి లేదండి య ఏ ఉద్యోగమూ చేయట్లేదు ప్రస్తుతం
ఓకే అండి మేము ఏదో పదో తరగతి అండి ఇంకేంటండి అందరూ బాగున్నారు కదా
ఆ అంతా బాగున్నారండి
ఓకే అండి ఇంకా ఏమనా విశేషాలు ఉన్నాయా అండి ఏం విశేషాలు లేవండి అందరు హెల్త్ తో బాగుం టే బాగుంటారు అందరికి ఆరోగ్యాలు బాగుండల్లా
అవునండి మన చుట్టూ ఉండే సమాజం బాగుంటేనే మనం కూడా అందులో బాగుంటామండి
హ హ ఆ అదే అండి మెయిన్ అందరు బాగుంటా ఈ మ జరా కరోనా ఇట్లాంటివన్నీ రావ డం వల్ల జాగ్రత్తలు ఎక్కువ తీసుకోబడుతుంది
అవునండి ఆ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ దారుల దారులున్నాయి కథ
ఆ అవునండి సరే అండి అద్